హలో ఆహా
ఓకే మనం చెట్ల గురించి తెలుసుకున్నావా
ఆ తెలుసుకుందామండి
ఆ అంటే మీరేమన్నా చ్ చెట్లను పెంచుతున్నారా అండి మీ ఇంటి దగ్గర
ఆ పెంచుతున్నామండి మాకు చాలా చెట్లు ఉన్నాయండి. ఆ ఏమేమంటే వాటి పేర్లు మామిడి చెట్టు అండి. జామ చెట్టు అండి మళ్ళీ వేప చెట్టు అండి వేప చెట్టండి ఆ సీతాఫల్ చెట్ ట్టండి మళ్ళీ చాలా రకాల పూల చెట్లు ఉన్నాయండి
ఆ
మ మళ్ళీ కొత్తగా నేను ఏం పెట్టానంటే అవగాడో చెట్టు ఉంటది కద
అవును అవునండి
ది మేమున్న ఎట్లా జ్యూస్ చేసుకుందామని తీసుకొచ్చా స్తమండి అది కాయ ఉంటది. కదండి అది నేను మట్టిలో పెడితే చిన్నగా మొలకొచ్చిందండి.
ఆ చాలా బాగా ఆ సంతోషంగా అనిపిస్తుందండి.
ఆ అదే అండి చాలా మంది చాలా సంతోషం వచ్చిందండి. నాకైతే చెట్టుని చూసాక చిన్నగా ఆ నాలుగు ఆకులతోని ఫస్ట్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఆ ఒక టూ ఫీట్స్ అయిందండి. ఇప్పుడు ఆ చెట్టు దానికి నేను దెల్స్ కున్నానండి. మరి దీనికి పండ్లు ఎప్పుడు పండుతాయి. అని అంటే దానికి మూడు సంవత్సరాలు వచ్చాక దాని ఖాతా స్టార్ట్ అవుద్ద అంట అండి.
అవునా అండి అవునండి అయన కూడా చెట్ల మనకి జీవనో మ్మచ్ జీవనాధారం అయిపో పోయండి మనకి చెట్లనేది చాలా ముఖ్యమైనవి.
అవునవును
అంతే కాకుండా చెట్ల నుంచి మనకి అనేక రకాల పళ్ళు పూలు
అవును
తర్వాత వాటి ద్వారా వచ్చే చెక్క
అవును
అట్లాంటివి మనకి చానా అవసరం అనేది తీరుస్తుంది చెట్టు అనేది.
అవునండి.
తర్వాత వాతావరణాన్ని కూడా మ మార్పు చేయగలదు.
మా అవునండి. ఇప్పుడు మనకి చెట్ల నుండి ఆయుర్వేదిక్ మెడిసిన్ అట్లాంటివి కూడా అవుతున్నాయి కదా అండి. లైక్ మనకి ఇప్పుడు అంటారు కదా ఆ అదేంది చికెన్ పక్స్ వచ్చినప్పుడు మనం వేపా వేపాకుని నూ ది దాంట్లో కొంచం పసుపు కలిపి పెడతాం కదండి‌ అలా క్యూర్ అవుద్ది. హా అలా క్యూర్ అయిద్ది.
అవునవును న్యాచురల్ గా అవుతాది.
ఆ మళ్ళీ మనకి అదేంది ఒంటిలో కొంచెం బాడీ పెయిన్స్ అనిపించినప్పుడు కూడా ఆ అవి యు కలెక్టర్స్ చెట్ ఇకా ఆకుని మనం వేడి చేసుకొని దాంతోటే స్నానం చేసిన జలుబు చేసినప్పుడు కూడా దాంతో మీరు స్నానం చేస్తే మళ్ళ కొంచెం వి శాంతిగా అనిపిస్తుంది కదండి
అదాండి వేపాకు తర్వాత ఇట్లా ఆ బే కొన్ని ఆప్ ఆకులు ఉంటాయి అవన్నీ మంచిగా మరిగించి తల స్నానాలు చేస్తే మన శరీరానికి చాలా మంచిది ఈ యొక్క వేపాక అనేది చానా అస అవసరం మనకి అంటే ఏదైనా ఆ క్రిమీ కీటకాలు తర్వాత ఏమైనా వ్యాధులు వ్యాధులు వచ్చినా కూడా వాటిని పోగట గల అంత శక్తి
అవునండి అవునండి అవునండి మళ్ళీ మనం పత్తి పెట్టినా కూడా మనకి పత్తి కూడా చాలా విధంగా యుజ్ అయ్యింది కదండి అంటే పట్నం అంటే మన బట్టల్ నెయ్యనికైనా
ఆ
దీపాలలో మనం దీ కొ ముటించుకున్నప్పుడు వత్తుల స వత్తుల ద్వారా కానీ చాలా ఉపయోగపడుద్ది కదండి
ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అంటే ఈ యొక్క చెట్ వల్ల వర్షాలు కూడా బాగా పడతాయి.
బాగా కురుస్తాయండి అవునండి. మళ్ళీ ఇంకొకటి, ఏంటంటే ఈ చెట్లు మనము అదేంది పండ్ల చెట్లు పెట్టుకోవడం వల్ల మనము అదేంది పక్షులకు కూడా ఆహారం అందించిన వాళ్ళం అవుతాం. కదండి.
అవునండి
పేట్ గా పెట్టలే కాని మనం ఏదైనా పండ్ల చెట్టు పెడితే మాత్రం ఒకవేళ అది పం గంత జాంపండే, కాని అండి ఇప్పుడు కా కాసింది. అనుకో ఒక చిన్న పిట్టలో లేదా కాకులో వచ్చి తింటాయి. కదండి దాని ద్వారా కూడా మనం ఆహారం, అందించిన వాళ్ళం అవుతాం. కదండి.
ఖచ్చితంగా బాగా చెప్పారు. అవునండి పల్ల చెట్లు అంటే నా మామూలుగా ఉ జస్ట్ట్ ఇట్లా వేప చెట్టు అటు తర్వాత ఏమన్నా ఆ చిన్న చిన్న ఆ ఇ అంటే చెట్లు మాత్రమే పెట్టామనుకో కోండి అవి ఆకులు నీడని మాస్ మాత్రమే ఇస్తయి అవే పళ్ళ చెట్లు పెడితే పళ్ళు ఇస్తాయి తర్వాత నీడను ఇస్ తయి ఆహారం అంటే చాలా విధాలుగా ఉపయోగపడుతయి
ఉపయోగ అవునండి మళ్ళీ ఆ కట్ అట్తోని మనము బెడ్స్ చేసుకోవడం గాని లేదా సోఫాస్ చేసుకోవడం గాని డోర్స్ చేసుకోవడం కోవడం గాని గడపలు చేసుకోవడం గాని చాలా విధాలుగా అలా కూడా ఉపయోగపడతాయి
లో అవును
మళ్ళీ కొన్ని చెట్లు మనకు లబ్బర్ ని కూడా ఇస్త స్తాయి కదా అండి
చాల అవి ఉపయోగపడతాయి
ఆ అదే అదే చెట్లు అనేది మన దాంట్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయండి ఎప్పుడైనా
చెట్లు మనకి జీవనాధారం అండి అంతే కాకుండా చెట్ల వల్లే న బతుకుతున్నందున
అది లేకపోతే మనకి ఆక్సిజన్ అనే అవునండి ఆక్సిజన్ అది ఇది రాదు కదా
చెట్లు చాలా ఉపయోగపడతాయి మన జీవితానికి
అవునండి
చెట్ల వల్ల మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవ
అవును ఊపే అవునండి
అంతేకాకుండా అండి చెట్లు ఆ వాటిని పెంచినాం అనుకోండి ఇప్పుడు అవి జీవితాంతం మనకే ఉపయోగపడతాయ్
అవునండి
ఒకసారి మనం బే తే అవి చెట్టు చనిపోయే వరకు మనకే ఉపయోగపడతాయ్ అందుకే చెట్లను బాగా పెంచాలి పర్యావరణాన్ని పరి పరిరక్షించేది
అవునవునండి మీ ఇంట్లో ఎలాంటి చెట్లు ఉన్నాయండి మరి
మా ఇంట్లో అయితే అండి జామ్ చెట్లు ఉన్నాయి తర్వాత సీతాఫలం పూల చెట్లు అట్లా నాలుగైదు రకాలయి అయితే పెట్టుకున్నానండి నేను కూడా నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం పె
ఆహా
మనం పెంచిన చెట్ల నుంచి కాయలు గాని పల్ ఏదైనా ఆ కూరగాయలు గాని వచ్చినాయంటే అదొక ఆనందం మనకి చెప్పలేని ఆనందం ఉంటుంది
టల్ చేస్తామంటి అంటే లైక్ మీరు ప్ప తోటాలు ఇప్పుడు మిరుప తోటలు ఉంటా టయ్ కదండి మాకు మిరపకాయలు కాస్తాయి కదండి అవి ఫస్ట్ పచ్చగా ఉన్న టైమ్లో ఉక్కు పచ్చగా ఉన్న టైం లో వాటిని మేము కొన్ని వంటకు వాడుకుంటామండి మరి కొన్ని ఇంకా ఉంటాయి కద అండి అవి మార్కెట్ లో అమ్మేస్తామండి మళ్ళీ ఇంకా కాస్త అవి ఎర్ర పడతాయి కదా అండి
అవునండి అవును
ఇకా మేము దాంతోని పచ్చళ్ళు కూడా చేస్తామండి మళ్ళీ అవే ఇంకా ఇంకా కా ఇంకా కాస్త ఎండబెట్టి మాకు సంవత్సరానికి సరిపడ కారం మేము దాంతోనే చేసుకుంటామండి ఆ మళ్ళీ మాకు టమాటో చెట్లు అదే టమా తో తోటకూరా పాలకూరా బెండకాయలు అలుసింతకాయలు ఇవన్నీ పెంచుతామండి టోటది
మీరు ఏదైతే ఉందో అన్ని కూరగాయలు తర్వాత పళ్ళు మీ అవసరానికి తర్వాత ఇతరుల అవసరానికి కూడా మీరు పండిస్
అవునండి
మీరు మీ కష్టానికి ప్రతిఫలంగా చెట్లు కూడా వాటి యొక్క పంటను తర్వాత దిగుబడిని మీకు అందిస్తూ ఉంటాయి చెట్లు నీడనే గాకుండా ఆకాంలి కూడా తీరుస్త్
అవునండి
వాటి వల్ల వస్త్రాలు బడి ఇట్లా పంటలు బాగా పండ అనుకోండి
అవును
సంతోషకరంగా ఉంటారు రైతులు
అవునఅవునండి అది ఆర్థికంగా కూడా మనకు సహాయపడతాయండి
చాలా అండి ఎలాంటి అప్పులు ఉ ఈ ఉండకుండా ఇలా ఆర్థికంగా సహాయపడితే ప్రతి ఒక్క రైత్ టు వ్యవసాయాన్ని మంచిగా చేసుకోగలరు
మా కు మాకు బియ్యం కూడా అండి మేము పొలం తీస్తామండి ఆ సంవత్సరానికి సరిపడ బియ్యం కూడా మాకు పొలం లో వస్తాయండి
అవునండి మేము కూడా వరి వరినాట్లు వరి మడలు చేసుకు ఉంటామండి ఎందుకంటే మనం ఒక సంవత్సరానికి కావల్సినామ బియ్యాన్ని మనం స్టోర్ చేసుకుంటాం ఎందుకంటే ఏక్క సీజన్ లో వస్తాయి ఆ సీజన్ లో పండించుకొని మనం ఎత్తు పెట్టుకున్నామానుకోండి సంవత్సరం అంతా మనకు వాడుకొ పోలానికి అవసర పడతై
అవును అవునండి
అలాగా ప్రతి ఒ ఒక చెట్టు ప్రతి ఒక పండు మానవునికి తర్వాత ఈ యొక్క వాతావరణానికి చాలా ఉపయోగపడతాయి.
అవునవును నండి
చెట్ల ప్రాముఖ్యత ఎంత చెప్పిన తక్కువే
మండి
చెట్లనేవి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ఆనందాన్ని కూడా కలిగిస్తాయి
అవునండి మళ్ళీ మేము ఇదేందండి పప్పులు కూడానండి కందిపప్పు గాని చనగపప్పు గాని అవి ఉంటాయి కదండీ చనగలు దాని
అవునండి అవును
అన్ని కూడా మేము పండిస్తామండి సంవత్సరానికి సరిపడా అన్ని మాకు మా ఆ దాంట్లోనే చేన్లలోనే చేసుకుంటామండి మేమ్ బయటి నుండి ఏం తీసుకోమండి పప్పులుగాని ఏమైనా పెసరపప్పు అయినా గానీ మళ్ళీ చిక్కుడుగాయలు గానీ అనపకాయలు కాని అన్ని మా చేన్లలోనే కాస్త తాయండి మాకు సంవత్సరానికి సరిపడేవి ఉ అలాగొ ఆ అలా గుడామాకు కొంచెం ఖర్చు తగ్గుద్ది గదండి
చాలండి మనం ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షిస్తూ చెట్లను పెంచుతు దాని తర్వాత పంటల్లో గుడ పండిస్తున్నారు గాబట్టి
అవునండి ఆ అదేనండి
మన అవసరాలు తీరుతున్నాయి తర్వాత వాతావరణాన్ని రక్షిస్తున్నాం మనం ఆర్థికంగా నిలబడగలుగుతున్నాం విధాలగా ఉపయోగ ఉపయోగపడుతున్నాయండి చెట్లు
అవునండి
బాగా తెలుసుకున్నాం కదండి చెట్ల గురించి డి ధన్యవాదాలు
ఆ ధన్యవాదాలండి